హలో ఆ బావున్నా నువ్వు?
మ్ బావున్న బావున్నాయి ఏం చేస్తున్నావ్?
ఏం లేదు తిన్నాను కూర్చున్నాను నువ్వు?
మ్ ఇదిగో ఇప్పుడు తిన్నా ఏం కూర ఆ తినేషన తినేష్ణ ఎం కూర?
పొటాటో వండినా
ఉహ
మీదేం కర్రీ స్పెషల్ ఏంటి?
చికెన్ చికెన్ వండినా
చికెన్ అన్నా నాన్ వెజ్ తింటారా?
ఉ తింటా
అంటే ఎప్పుడైనానా లేకపోతే
అంటే ఎప్పుడైనా ఒకసారి అంతే అంటే వీక్ లో రెండు సార్లు అట్లా సన్ తింటా తింటా సండే సండే రోజు తింటా ఇంకా మళ్ళా చూస్త డే వెడ్నెస్డే తింటాం తథర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మండే తినం.
కానీ సండేనే తినొద్దంటే
ఆ అవున అవును
ఆదివారం అంటే ఫస్ట్ అంటా కదా సూర్యభగవానుడు అని కానీ అందరు సండే అనేది ఇంటి దగ్గర ఉంటారు అందరు సండే అనేది తింటారు.
హ
కానీ సండే తిన సండే దిన దాని బ్యాన్ చేస్తా అని వచ్చింది కానీ మళ్ళీ ఏం చే ఏం అనట్లేదు మేము కూడా గదే సండే తింటాం. అ
అవును మీ మీ సైడ్ ఇదేమంటారు సంక్రాంతి ఎట్లా చేస్తారు?
మా సైడ్ మా సైడ్ సంక్రాంతికి త్రీ డేస్ ఉంటు ఉందన్నట్టు ఫస్ట్ డే రోజ ఏమో భోగి పంలు చిన్న పిల్లలు ఎవరు ఎవరైన ఉంటారు కదా
హ
పంలు చిన్న పిల్లలకి బోగు పనులున్న కాయిన్స్ ఫ్లవర్స్ తోటి పోస్తాము మ్ ఇయమ్మి భోగి పండ్లు భోగి రోజు ముగ్గేసి గొబ్బమ్మలు పెడతాం సంక్రాంతి రోజు ఆ చికెన్ అన్న మటన్ ఏదైనా వండుకొని తింటాం కనుమ రోజేమో రథం ముగ్గేస్తాం. అంత అయిపోతది. త్రీ డేస్ అప్పాల్ చేసుకుంటం పిండి వంటలుం టయి సకినాలు, గ్యారెప్పలు, అరిసెలని మీ సైడ్ ఎలా ఉంటది?
మా సైడా ఫస్టు ఇగ సేమ్ అంతే ఇగ భోగి పండ్ల రోజు మొక్కు భోగి పండగ రోజు ఆ పోస్త భోగి పండగ రోజు పెద్ద ముగ్గేస్
ఆ పెద్ద బు కుండల ముగ్గేస్తాం మేం
ఆ నేన్ గుడా అంతే ఇగ ఫైయర్ బెట్ ఆ ఫైర్ బెట్కు టం తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేస్కోని మంచిగ దేవులన్ని శుభ్రపరిచీ పూజ చేస్కొని ఇగ వెజ్ ఐటమ్సే ఉంటయి మళ్ళను సంక్రాం తి రోజు ఇగ సేమ్ ముగ్గులేస్కొని గుడికెళ్లీ ఇంట్ల దేవుడికి దీపం పెట్టి కొత్త బట్ కొత్త బట్టలేస్కొన్ నాన్ వెజ్ తింటం.
మ్
ఇగ నై తర్వాత మళ్ళ కనుమ రోజు గుడా అంతే ఇగ న కనుమ రోజు నాన్ వెజ్ ఏం ఉండదు గనీ ఇగ అన్ని కలగల్సిన కూరగాయల్ వండుతం.
రథం ముగ్గేస్కుంటారా?
ఆ ఏస్కుంటాం నాకు రాదు గనీ ఇగ ఇంట్లో వాల్లేస్తరు. ఫస్ట్ టూ డేస్ నేనేస్తా. ఇగ రథం ముగ్గు రోజు ఇంట్లో వాళ్లేస్తరు.
అంటే భోగి రోజ్ ఏంటంటే మనం పాతయి ఉంటయి చూడండి పాతై ఉంటయి కదా అవన్నీ తీస్కచ్చి కాల్చుకుంటాం గదా నేన్ అది మర్చి పోయిన అది భలే అనిపిస్తది. అది మళ్ళీ సంక్రాంతి చలి కాలంలో వస్తది.
ఆ
ఆ బ బా అనిపిస్తది పాత ఇన్పస పాత ఏమన్నా చైర్స్
మ్ కొంతమందైతే మంచాల్ విరగొట్టి గుడా ఏసేస్తరు.
ఆ
కొంతమంది మంచం ఇరగొట్టి గుడ యేసే
అవును మీ సైడ్ ఉందా ఇంటి ముందు చిన్న పొయ్యిలాంటి బెట్టి కుండబెట్టి పాల్ పొంగిస్తరు ఉన్నదా మీ సైడు
ఏ అహ అట్ ఉన్నట్టుంది గని నేన్ వెయ్యన్
ఆ నేన్ నాక్ మాక్ మాక్ కుడ లేదు గని మా ఫ్రెండ్ జేస్కునే వాళ్ళన్నమా ట బ ఏం బెడ్తనంటే ఇంటి ముందు ఇవి పెట్టి కుండల్ పెట్ టి చిన్న కుండలో పాల్ బొంగిచ్చి అందులోనే రైస్ అదే పరమాన్నం వండుతరు.
అదే అదే ఇగ మరీ త వేరే దసరా, దివాలీ ఎట్ల చేస్కుంటరు?
సేమ్ దసరా నైన్ డేస్ దసరా పెద్ద పడుగ ఇగ నైన్ డేస్ చేస్కుంటాము. స్టార్టింగ్ చిన్న బతుకమ్మ నుంచి స్టార్ట్ అయితదిగ పువ్వులతోనే పూజించేది మన త మన దాంట్లో బిగ్గెస్ట్ ఫెస్టివల్ అన్నమాట. ఏ దేవునికైనా ఫ్లవర్స్తోన్ పూజిస్తాం గదా ఇక్కడ్ని ఫ్లవర్స్ని ఫ్లవర్స్తోనే పూజించే పండగ ఇది
ఆ ఫ్లవర్స్నే ఇగ దేవుల్లాగా పూజిస్తాం.
భలే అనిపిస్తయి. షాపింగ్ ఎంత ఎన్ త మనీ అంటే దసరా అప్పుడే మనీ షాపింగ్ మాల్స్ అన్ని బి జి బిజి
సంక్రాంతి కంటే ఇగ ఆరు అప్పుడే ఫుల్ హడావిడి ఉంటది.
డ్రెస్సెస్ అని ఎంత ఎంత అప్పుడెంత మనీ క ఖర్చు పెడ్తాం. ఒకర్ చీర కంటే నా చీర బాగుండాలి వాళ్ళ కంటే వీళ్ళ నా బ్యాంగిల్స్ నా చైన్ బాగుండాలనీ ఒకొక్కర్ ఏమన్న షాపింగ్ జేస్తరా
అవు అవు
ఆ ఒక్కొక్క ఇంట్లో ఒక టెన్ థౌసండ్ దాకానైనా
ఒక్కొక్కర్కీ ఇగ ఒక్కొక్కటి
ఆ అప్పుడు ఇంకా క్లాతుల్ తీస్కోని స్టిచ్చింగ్ చేపిచ్చి అప్పుడ్ ఏంటి తెల్సా ఈ బిజీ షాపింగ్ మాల్స్ అందర్ కి ఎన్ మనం ఎంత పెట్టినా అప్పుడు కొనేస్తాం.
అవును
మ్ ఫైవ్ హండ్రెడ్, థౌజండ్ అన్నా గుడ కొనేస్తాం.
అప్పుడ్ రేట్లెక్కువనే ఉండే ఇగ
అందుకే ముందు ముందు షాపింగ్ చేద్దామంటే కనీ అప్పుడున్న డిజైన్స్ రావు మ్ భలే భలేె ఉంటద్ మీ మీ మీరెలా సెలబ్రేట్ చేస్కుంటారు దసరా
మేం గుడా తొమ్మిది రోజులు మంచిగ సెలబ్రేట్ చేస్కుంటం. ప్రతి రోజూ బతుకమ్మ ఆ డతం ఇంకోటేందంటే ఇగా చిన్న బతుకమ్మ రోజు మాగాల్లో ఉన్న వాళ్ళందరం సేమ్ కో డ్రెస్ లాగా ఏస్కుంటం.
అ
నాకంటే అంటే ఏజ్ ఏజ్ ప్రకారం చీరలు, హాఫ్ సారీస్ అట్లా
ఒక డ్రెస్ మ్
ఇంక చిన్నవాళ్ళు, ఇంక పెద్దవాళ్ళు కనీ ఒకటే కలర్ అంటే తేవడం తెస్తం. చీరల్ తేవడం తెస్తం ఇగ ఒక ఏజ్ గ్రూప్ వా శారీ, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు హాఫ్ సారీ, ఒక ఏజ్ గూప్ వాళ్ళు అదే సారీతో డ్రెస్ కుట్టిచ్ కోడం అట్ల చేస్తాం.
కుట్టుడుంటదా ఆహా సేమ్ సారీసే గని దాన్ని కుట్ కన్వర్ట్ జేస్
ఆ ఇష్టం ఇగా గ్రూప్ ఏజ్ గ్రూప్ వైస్ కన్వర్ట్ చేస్కుంటం.
ఆ
అట్లనే అదే మంచిది పెద్దోళ్ళు, చిన్నోళ్
ఇప్పుడు చిన్న వాళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలు డ్రె సారీ క ట్కోలేర్ గదా
ఆ ఆళ్ళక్ బ్లౌజ్ కుట్టిచ్చాలంటే ఎక్కువ ఎక్కువ డబ్బులైపో
అవునవును. ఇదే బెస్ట్ మీ ఐడియా బాగుంది అసలు మేం నేను దాదాపు సారీ చూసాను ఏం టి ఓన్లీ ఏజ్డ్ వాళ్ళే శారీ కట్టుకోవడం చూసినా గని ఇగ మిగతా చిన్న వాళ్ళు డ్రెస్ కోడ్ ఏం అని ఉండ కపోయేది కనీ అదే శారీతోనే హఫ్ సారీ లేకపోతే ర డ్రెస్ ఏదైనా
మ్ మమ్మల్ని జూసి వేరే గల్లీ వాళ్ళు కాప్ తిప్పి కొడతర్ ఇక మేమొకా త్రీ, ఫోర్ ఇయర్స్ నుంచి అట్లనే చేస్తున్నం. ఇగ వేరే ఇగ గల్లీ వాళ్ళు ఇగ కొత్త కొత్త రీసెంట్గా చేస్తున్రు.
ఎప్పుడన్నా ట్రై చేయాలిలా
మ్ ట్రై చేయండ్ ఒక్సారి
తాను మాకట్లా డ్రెస్ కోర్డూ మ్యారేజ్లో పెట్టుకుంటం గనీ బతుకమ్మ అప్పుడు పెట్టుకోను నేను చిన్న బతు తుకమ్మకొక దగ్గరుంట, పెద్ద బతుకమ్మకొక దగ్గరుంట.
ఇగ మీ ఇళ్ళ దగ్గరే ఉంటము ఊర్లల్లక్ ఎటు పోమ్ కాబట్టి
ఇగ ఒక్కరే సారీ తీస్కస్తరు మనీ ఇవ్వడమేనా?
ఆ ఎవరన్న ఇద్దరెళ్తరు మ్ ఇ ఇగ వాల్లెళ్ళి ఫొటోస్ పెడ్తరు ఆ పే చేయడం ఫైవ్ హండ్రెడ్ అంతే ఫైవ్ హండ్రెడ్ ఇస్తం ఫస్ ట్ ఒకవేళ తర్వాత ఎక్కువైయ్యానుకో వాళ్ళు వచ్చినంక రేట్ చెప్ ఎళ్ళి చూపిస్తే దాన్ బట్టి మల్లిస్తాం.
మ్ ఇగ బ్లౌజ్ ఇష్టమా స్టిచ్చింగ్ ఎలా చేపిచ్
బ్లౌజ్ ఇగ ఎవరిష్టం వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది.
ఇప్పుడు బోనాలక్ చేసుకుంటున్నారు ఇలా అంతక్ ముందు దసరక్ చేస్కునేటోళ్ళు బోనాలక్ కూడ
మేం బోనాలక్ అంటే బోనాలు ఒక టూ మంత్స్ ఫెస్టివల్ కరెక్ట్ ఒక టూ త్రీ మంత్స్ ఫెస్టివల్ కరెక్టే గని మన దగ్గర ఒక రోజు ఉంటది కాబట్టీ ఇగ అట్లేం చేయం. చిన్న బతుకమ్మ గుడ ఒక రోజే గనీ ఇగ అది కొంచం స్పెషల్ గదా అన్ని గ్రాండ్ పెద్ద పండగ కాబట్టి అట్ల ఇస్ ఇగ బోనాల కంటే ఒక్కొక్కర్ ఒక్కొక్క దగ్గరుంటరు కుదరదు. మళ్ళ హాల్డేస్ ఉండవు గదా
అవును
అందుకే
మాకు తెలిసిన వాళ్ళు మ్యారేజ్ ఉందన్నట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నమట. ఎపు హల్దీ కన్నా ఒక డ్రెస్ లేకుంటే ఎంగేజ్మెంట్ కన్నా ఒక రెస్సుకోడానికి ప్లాన్ చేస్
హల్దీకే నయం ఎందుకంటే ఎంగేజ్మెంట్ కందరు ఒకేలాగా ఉంటే ఏం మంచిగుంటది.
కే ఇగ ఒక కలర్ కాకుంన్న ఒక డ్రెస్ కోడ్ అయితే బాగుంటది కదా అని అనుకుంటున్నా.
ఎవరైతే బ్రైడ్ ఉన్నరో వాళ్ళక్ ఆపోజిట్ కలర్ మీరూ
అవును ఆదే ఇప్పుడు ట్రెండ్ అయితుంది గదా అదే అదే అన్ చూస్తున్నాము ఇగ ఎల్లో కామన్ గాని డ్రెస్
అవును ఇంకా ఇం ఏం పండుగలున్నయి దివాళీ కేస్కుంది దివాళి మేమేం అంతా మాకు దివాళికి ఏమంత సాంప్రదాయాలుండవు గానీ
దివాలీకి మామూల్గ మ్ నేను ఎక్కువ ఈ ఏంటంటే దీవాళికి ఏముందం టే మనీ మనం ఖర్చు చేయడం ఎప్పుడు మనం మనీ పెట్టుకోన్ క్రాకర్స్ ఏమన్న కొనుకచ్చుకుంటం గని జస్ ట్ ఓన్లీ కాలుస్తాం మన నాకెందుకు ఆ మనీనే కాల్చినట్ అనిపిస్తది. కనీ వన్ ఇయర్ కొక్సారి వస్తది కని తప్పదిగా మా ఇంట్లో వాళ్ళు అసలే ఊరుకోరు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే పక్ పక్కన వాళ్ళు ఇన్నీ కాల్చ్ ఎవరెన్ని బాంబులు తెచ్చుకున్నారు మనం తెచ్చుకోవద్దా ఇలా అయిపోతుంది.
అవునా ఏం నిజమే ఆ
మనం చేసుకోద్దా వీళ ఇంతకన్నా వాళ్ళ హండ్రెడ్ వాళ్ళ వె
ఆవును ఆళ తౌసండ్ వాళ్ళ వెసన్నా పది వేళ టెన్ థౌసండ్దు కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సా రివెంజ్ చాలా బావుంటది ఒక ఒకటే రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ చ్చ మళ్ళ మళ్ళ వేరె వేరె
మనం నేం ఇప్పుడు ఈ డిస్టిక్ లో ఈ ఫెస్టివల్ ఈ రకంగా చేస్తే వేరే డిస్టిరిక్ట్ వాళ్లు వేరేక అంటే వాళ్ళకి అనేది ఒక
కానీ అన్నీ స్టేజ్ కల కలిసి సాంప్రదాయాలు సేమ్ ఉండేయి
వు మన మనదైతేనే బావుంటాయి అన్ని ఉంటాం మనం ఏ పలెని కూడా విడిచిపెట్టాం
ఉ చిన్న చిన్న పండగలు కూడా యూస్కుంటం ఇగ ఇంగ సరే మరి వచ్చే పండగలు మంచి ఎంజాయ్ చెయు ఓయ్ ఏమరి డ్రెస్సులు తీసుకుంటే చెప్పు
సరే ఓకే మరి బాయ్ మరి హలో